ఆ హలో
హాయ్ అండి
హలో ఉన్నారండి
బాగున్నాను అండి
మ్ ఆ అదే మన మన సాంప్రదాయం గురించి చెప్తా అన్నారు కదా? డాక్యుమెంటేజేషన్ ప ఇదే అ చెప్పుదామని.
సాంప్రదాయం అంటే ఏందండి మన పెద్దలు మనము ఒకప్పుడంటే సాప్రదాయం అంటే పిల్లలు గుళ్ళకేళ్ళేటప్పుడు సంక్రంగా మంచి బట్టలు వేసుకొని నిండుగా వెళ్ళేవారండి. ఇప్పుడు ఈ రోజు ఈ రోజుల్లో ఎవరు వెళ్తున్నారు చెప్పండి? జీన్స్ లు, టీషర్ట్లు అవి వేసుకొని వెళ్తున్నారు. అసలు పూర్తిగా సంప్రదాయమే అనేదే మర్చిపోతున్నారండి జనాలు.
స్
హలో
ఇలానే అంటే ఆ సాంప్రదాయాలు అనే కాకుండా మనం వేరే ప్రదేశాలక వెళ్తే కూడా తెలిసేవి ఉన్నాయి కదా? వేరే వాళ్ళ సాంప్రదాయాలు కూడా ఏమైతేనేమండి అదే ఇది డాక్యుమెంటేషన్ చేసిన ఆన్సర్ వచ్చేస్తుంది నేను మెటీరియల్ అంతా గ్యాదర్ చేస్తున్నాను కదా? స్
మ్
హమ్మ చెప్పండి మీరే చెప్పాలి నాకు. నీది ఒకటే ఇక
ఏముందండి ఆ అందరు మామూలు సాంప్రదాయాన్ని మర్చిపోతున్నారు అంతే. ఇప్పుడు ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే అందరూ ఇంకేంటి బండ్ల మీద ఎళ్తున్నప్పుడు ఆ టీషర్ట్లు ఆ ప్యాంట్ వేసుకొని ఒళ్ళు చూపించుకుంటూ మరీ వెళ్తున్నారండి. ఇప్పుడున్న సాంప్రదాయం పిల్లలు. ఒకప్పుడు అంటే నిండా కప్పుకొని వెళ్ళేవారు. ఇప్పుడు ఒక మనిషి బయటికి వెళ్లాలంటే కూడా, పంజాబ్ డ్రస్ మీద చున్నీ కూడా వేసుకోవట్లేదండి కనీసం.
స్
మరీ అంత దిగజారిపోయి మరీ నడుచుకుంటున్నారండి. సంప్రదాయం పూర్తిగా సంప్రదాయాన్ని అలా దూరం పెడితే ఎట్లా అండి చెప్పండి.
ఏంటో అండి ఇంక మనము ఎవరికి చెప్పగలమండి మనము మనము మనం చెప్పి చెప్పి మనం చె పెద్దవాళ్ళ మాట విన్నాం మనం.
అవును
ఇప్పుడు ఇంకా అదే ఇందాక నేను మొన్న కూడా మీకు ఫోన్ చేసినా చెప్పాను ఈ జనరేషను హు హూ వాళ్ళ చెప్ చెప్పింది మనం వినాలి అని. పదే పదే గుర్తు చేస్తున్నారు వాళ్ళు.
అదే కదండి ఒకప్పుడంటే ఏంటి అవి గుళ్ళోకి ఎళ్ళినప్పుడు చక్కగా హాఫ్ సారీ కట్టుకో కొని సారీ కట్టుకొని సరే చేతికి నిండుగా గాజులు వేసుకొని బొడ్టు పెట్టుకొని కాళ్ళలకు పట్టిలు పెట్టుకొని పసుపు రాసుకొని ఎంత చక్కగా వెళ్ళేవారు ఇప్పుడు అవి ఏమి లేవండి పిల్లల్లో ఈ ఏంటో పిచ్చి పిచ్చిగా తయారవుతున్నారు ఆజుట్లు విరబోసుకొని ఒకప్పుడు మన కాలంలో జుట్లు విరబోసుకుంటే మన పెద్దవాళ్ళు ఒప్పుకునేవారా
ఇంక అవన్నీ మనం ఆలోచిస్తేండి మనం వేరే ప్రదేశంలో ఉన్నట్టు అనిపిస్తుంది మనము దాని గురించి అంటే చీర కట్టనేది ఇప్పుడు ఎన్ని మోడల్స్ వచ్చినాయండి చీర గాని ఓనీ గాని ఎన్ని మోడల్స్ అండి
అవును
ఆహ మంద మందుల్లో కూడా జడ శుభ్రంగా పంటగొస్తేనే తలస్నానం లేకపోతే నూనె శుభ్రంగా తలకి ఇప్పుడు అమ్మో వారానికి మూడు సార్లు ఎలా చేస్తున్నారండి తల స్నానం
అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న పొల్యూషన్కి అదంటే తప్పదులేండి కానీ ఏంటంటే ఇప్పుడు మనం బయటకు వెళ్ళి వస్తే మన జుట్టు అది ఎట్లా తయారవుతుంది చూడండి పీచుల్లా తయారవుతుంది దాని వల్ల మనం చేయాల్సి వస్తుంది మూడు రోజులకి ఒకసారి తప్పట్లేదు
ఉ
అది కాదంటలు కానీ రోజు తలస్నానం చేసి ఆ జుట్టు విరబోసుకొని బొట్టు లేకుండా పిల్లలు ఎంత చెండాలంగా తయారవు స్తున్నారా చూడండి ఇప్పుడు ఫారినర్స్ ఉన్నారు మీరు చెప్పారు బాగుంది ఫారినర్స్ ఉన్నారు వాళ్ళు మన సంప్రదాయాల్లోకి వస్తున్నారు విన్నారో లేదో మీరు
అవునండి మేము మొన్న వేరే చోటు కెల్లానండి వాళ్ళ అందరు పంచలతోనే ఉన్నారు
ఉమ్
ఆ ఆ చీర కట్టే పద్ధతి కూడా వాళ్ళే వేరేగా ఆ ఇంకోచీలు కూడా ఆ ఈ కొండజాతవాళ్ళు కోయ జాతివాళ్లు కట్టు కూడా వేరేగా ఉంటది చూసారా మీరు గమనించారా
చూసానండి చూసానండి
వాళ్ళు అ కోడి ఈకలు కూడా పెట్టుకుంటారు అసలు అలంకరనలోని కోడికెక్కడా కోడిక కూడా అందం ఉందని చూపించడానికి కోడికలు పెట్టుకుంటారు వాళ్ళు
అవునవును
చాలా అందం ఉంటాయండి నేను నే అంటే
వాళ్ళు కూడా ఇంతంత పెద్దబొట్టు పెట్టుకొని చక్కగా ఎంత పెద్ ఇ ముత్తైదులా అమ్మవారీలాగ తయారవుతారు చూసారా ఆ కోయవాళ్ళు కూడా
నువ్ ఎం అనకూడ
సో మనకి సోది చెప్తామంటూ వస్తారు వాళ్ళు కూడా చూసారా కట్టు బొట్టు కాళ్ళకి పసుపు బట్టీలు ఎంత చక్కగా కట్టుకొని వస్తారు
ఉ
వాళ్ళని చూస్తుంటే నిజంగా చాలా ముచ్చటేస్తుంది మన మనం వాళ్ళు ఎందుకు ఇట్లా ఉండలేపోతున్నారు ఇప్పుడు జనరేషన్ లో పిల్లలు అప్పటి రోజుల్లో అంటే అవన్నీ మెయింటైన్ చేశారు కాదంటలేదు ఇప్పుడు మెయింటైన్ చేయమని చెప్పను కానీ అప్పుడప్పుడు కొంచెం సంప్రదాయాన్ని పాటించాలి కదండి
ఆ ఇంకా నేర్పించుకోవాలండి దాంట్లో చెప్పండి
అంతే కదండి మరి పిల్లలకి మనం నేర్పించకపోతే తే మన అ జనరేషన్ లో మన నేర్ పిచకపోతే నెక్స్ట్ జనరేషన్ లో మన పిల మన పిల్లలు వాళ్లేం నేర్పిస్తారు చెప్పండి ఇట్లా తయారవాలమ్మా కాళ్ళకి పసుపు రాసుకోవాలి చేతి నిండా గాజులు వేసుకోవాలి బొట్టు పెట్టుకోవాలి చక్కగా నలుగురిలోకి వెళ్ళినప్పుడు మనం ఆరతనాన్ని మనం మనం మగవాళ్ళు అన్నట్టుగా ప్రవర్తించకూడదు మనం ఆడవాళ్ళు అన్నట్టుగా ప్రవర్తించాలి వాళ్ళు మనకప్పుడు గౌరవిస్తారు అనే మాట మనం మన పిల్లలకు చెప్పాలి
పరం
చెప్పకపోతే వాళ్ళకి కూడా ఎలా తెలుస్తుంది చెప్పండి
అవును అ పైగా మన సాంప్రదాయాన్ని బతి పించడానికి ఒక కొన్ని ప్రదేశాలు కూడా పెట్టారండి మన్న వెలిచి చూసాను నేను శిల్ప కళా లన్నీ ఆ కళల్లో మన గౌరవ కాలంలో ఎలా ఉండేవారు ఆడవాళ్ళు ఎలా కూర్చునే వాళ్ళు ఎలా కానీ సేవాళ్ళు అవన్నీ
ఉ
అదే కదండి ఇప్పుడు మన దౌర్భాగ్యం ఇండియాకి దౌర్భాగ్యం అలా పట్టింది మరి ఏం చేస్తాం చెప్పండి
అంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఆ ఇది అంతా మనకి ఉమ్ ఉమ్ పొందిక జరుగుతుంది కదా మనం దాన్ని ఆ పొందికలో మనము దాని గురించి చి ఎక్కువగా అదనమాట అయితే నేను మొన్న వెళ్ళినప్పుడు చూసాను ఏంటి అసల గుర్ర పందాల్లో కూడా ఆడవాళ్ళు
ఉ
ఆ రాణి రుద్రమదేవీల్లాగా
ఆ
ఆ అది కూడాని అబ్బా ఎంత బాగుందో అసలు అది
అబ్బబ్బ
అలా ఆ నేను కూడా తయారవ్వాలా తయారయితే ఎలా ఉంటదని నాగే వచ్చింది ఆలోచన ఆ ఒక సారి మీరే చూడండి చాలా కరెక్ట్గా ఉంది అన్ గుర్రం మీద ఎక్కాలి అంటే మరి ఆ ఎన్ అంతా పగడ్బందీ చేసుకుంటే ఎక్కగలం ఆ చైర్ కూడా పక్కడబంది గా ఉంది అక్కడ
ఆ అదే కదండి ఆ
ఆ పువ్వులు బంతి పువ్వులు ఉన్నట్టు బంతి పులు చామ బంతి పువ్వులని పక్కన పెట్టేస్తున్నారండి బంతిపూవు ఎంత అందమో
అవును ఒక పూవు పెట్టుకుంటే తల్లో ఎంత నిండుగుంటుందో అసలు ఇవాళ పూలు అనేవే పెట్టుకోవట్లే కదండి పిల్లలు జట్లు ఇర్రబోసుకొని స్టైల్ గా తిరగడము లిప్స్టిక్ లు పెట్టుకోవడం బొట్టు లేకుండా మొహనికి ఎంత స్టైల్ గా తిరుగుతున్నారో చూడండి అసలు
అవును ముద్దమందారము నేను పెట్టుకున్నాను మన తలలోని అందరు నన్ను వింతగా చూసారు విచిత్రంగా వింతగా అయ్యా నా మొక్క పువ్వు నేను పెట్టుకుంటే మీకేంటి బాధ అంటే ఇప్పుడు రోజు పూసిందా పువ్వు ఆ చెట్టు ఏదో నా కోసం పూసినట్టు మరి పూసిన తర్వాత అది చాలా విరగబూసింది పోని ఒక్కటన్నా పెట్టుకోవచ్చు అన్న కున్న కున్న ఒక్క పువ్వు అంటే డజన్ పైన పూసేస్త రోజుకి పెట్టుకుంటే తప్పేంటి నన్ను చూసి విచి త్రంగా ఆబ్బా అంటే ఇంకా వాళ్ళకి ఏం చెప్పను వాళ్ళు కూడా ఈ ఈ దేశం వాళ్లే ఈ సాంప్రదాయం వాళ్ళే వాళ్ళే అలా అంటే అంటే మరి వేరే ఇంకా నయం వేరే దేశాలోళ్ళు పెట్టుకుంటున్నారట
ఆ అవును అవునవును ఇప్పుడు ఇవాళ రేపు వేరే ప్రదేశం వాళ్ళు నేర్చుకుంటున్నారు కానీ మన వాళ్ళు ఆ మన సాంప్రదాయాన్ని పూర్తిగా మర్చిపోతున్నారండి అసలు అసలు పాటించడమే లేదు వాళ్ళు వాళ్ళకి తోచినట్టు గా వాళ్ళు చేసుకోవటము అట్లా చేస్తున్నారు అసలు
చాలా విషయాలు చెప్పారండి మీరు సాంప్రదాయం గురించి మాకు కట్టు బొట్టు గురించి నేను ఇంకా వినాలని ఉందండి ఏం చేస్తాము ఇగొ పని ఏదో ఒకటి పెట్టు పెట్టుకున్నాను మ మనం ఆ చీరలన్నీ బయట పెట్టి
ఆ
ఎండకి మాటల్ని మళ్ళీ ఇచ్చుకోవాలి కదా కట్ కాలుగా అదే చాల సరే అయితే మంచి ఆ